హలో
హలో హలో ఆ బాగున్న నువ్ బోనవా
ఆ బోన్నాను ఏం చేస్తున్నారు లేదు ఇంకా కొద్దిసేపు ఐ నుంచి తినాలా మీరు తిన్నారా
ఆ తిన్నాను ఉమ్
ఏం తిన్నారు
నేనా ఆ ఆకుకూర పులుసు
ఆకుకూర పులుసా నేను ఉప్మా తిన్నా అన్నమాట
అవునా ఇంకేంటి ఏం చేస్తున్నారు
ఏం లేదు ఊరికే ఇంకా ల్యాప్టాప్ దగ్గర కూర్చుని ఉన్నా
అవునా చదువుకుంటున్నారేమో కదా డిస్టర్బ్ చేశాను
ఆ అలా ఏం లేదబ్బా మ్మ్
ఉమ్మ్ ఏ రీసెంట్గా ఏ మూవీస్ ఏం చులేదా
ఉమ్మ్
రీసెంట్గా మూవీస్ ఏం చూలేదా
వీరభద్రుడు చూశాను బాగుంది
ఆ అదే ఆ నేను చూసాను అది క్లైమాక్స్ వరకు వెళ్ళాను ఇంకా లాస్ట్లో ఏం చూలేదు ఇంకా
ఉమ్మ్ బాగుంది అది
ఆ బాగుంది
ఉమ్మ్ అంతే ఒకసారి చూడొచ్చు అంత పెద్ద ఏం లేదు
అవునవును
ఫస్ట్ టప్ అంతా బాగుంది
ఆ ఫస్ట్ హాఫ్ అంతా బాగుంది సెకండ్ హాఫ్లో కూడా కొ ద్దిగా బాగుంది మళ్ళీ ఏమంత లేదునిపిలా
ఇంకా మామూలుగానే ఉందది
ఆ ఇంకా ట్వంటీ నైన్ మూవీ చూశావా
ఉహ్మ్ చూడ్లే ట్వంటీ నైన్ మూవీ
బాగుంది అది కూడా చూడొచ్చు ఒకసారి కానీ అది లాస్ట్ లో ఏమంత లేదు అది కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్లైమాక్స్ వరకు బాగుంది మళ్ళీ లాస్ట్లో ఏమంత లేదు
అవునావును అంతే కొన్ని
అవును మ్మ్
ఉమ్మ్
ఇంకా అది థింగ్ గీతం అని ఉంది చూడు
ఉమ్మ్ ఉమ్మ్
అది వన్ అవర్ చూశానా
ఉమ్మ్
ఇంకా ఏందో బోర్ కొట్టేసింది అసలు అది చూడబుద్దే కాల ఇంట్రెస్టే రాలేదు అది చూడ్నీకి
అది అంత పాట్లే అంట కదా
ఆ అంత పాటలు పాడతారు నాకు నచ్చలే అసలు
ఉహుహ్
మాట్లాడేది పాటలు పాడుకుంటా మాట్లాడుతున్నారు.
ఓ నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను అన్నట్లా.
ఆ అవునవును అట్లనే.
అయ్యయ్యో అయినా హిటంటా కదా.
వన్ అవర్ చూశినా ఇంకా
హ్
చూడాలనిపియలేదు ఆఫ్ చేసేస్తి.
అవునా
ఆ మళ్ళీ మా ఫ్రెండ్ మనం షటిల్ ఆడుతాన్నాం చూడు
ఉ హ్
ఫ్రెండ్ బావుంది అన్నరా?
ఆహ్ హ్
కానీ నాకేం నచ్చలేదు ఏమి వాళ్ళంతా పాటలు పాడుతున్నారు అంటే ఆ బాలేదంటావు అది కొత్త కాన్సెప్ట్ డిఫరెంట్గుంది. చూసా నేను బావుంది అని చెప్పన్నారు.
ఆ ఆ రోజు చెప్పిండే కదా నేను వినింటి ఆ
ఇంకా వన్ అవర్ ఉంది ఎప్పుడు చూస్తానో.
అంతేగా అదంతా సినిమా అంతా అట్నే అంటా కదా.
అవును హ్మ్
హ
సినిమా అంతా అట్లనే ఉందా?
హ్
అందుకే నాకు చూడబుద్ది ఆ అందుకే నాకొద్ది చూడబుద్దే కాల. మధ్య ఆ ఆఫ్ వరకే ఆపేశినా.
హుహ్
హ్మ్
ఇంకేమండి మరి విశేషాలు?
ఆ చెప్పాలి.
హ్
ఇంకా పోలేదా తినికి? లేదు ఆ ఎందో ఫోన్ చార్జింగే ఉండదు సరిగా నాది.
అవునా
చదువుకున్నామంటే
హాలిం పెట్టేశినా ఇంకా తినేసి మధ్యాహ్నం నుం చి అట్లా చదువుకోవలా. హ్ మీరు చదువుకుంటున్నారేమో కదా డిస్టబ్ చేశినా నేను.
ఏం లే
ఉ
తిన్నారా మధ్యాహ్నం
మధ్యాహ్నం ఇంకా తినలేదు
ఇంగా రెండు కేమో కదా
ఆ రైస్ పెట్టాలి మధ్యాహ్నానికి
అవునా ఉ
బపిడి ఇంకేమీ
మీ చెప్పాలండి
చెప్పాలి
ఉమ్ అయితే సంగీతం మూవీ అంతేం లేదంటారు కదా చూద్దాం నేను కూడా పాటలేట్లొస్తాయో ఉ చూస్త
ఉమ్ చారి కొంటను ఆ సరే ఇంకేంటి మరి
మీరే చెప్పాలండి
ఊ
కెటిలు
ఇప్పుడు ఇంటర్న్షిప్ కా మీ
ఉ
ఇప్పుడు ఇంటర్న్షిప్పా మీకు
ఉ ఇంటెన్షన్కి హాలిడేస్ ఇచ్చింది
ఆ
యాక్చువల్గా టైనింగ్ తిసుకోల్లనుకుంటా
అవునా మీరు కాలేజ్ లో ట్రైనింగ్ తీసుకున్నారా ఏమన్నా
లేదు లేదు ట్రైనింగ్ తీసుకోకుండా ఇంక ఇటికి వచ్చి చెబుదామని అనుకునింటి
అవునా అంతే అండి మీరు టాపర్లు
ఆ అట్లేం లేదండి అంటే ఇంట్లో అసలు ఏం చదవననమాట
ఆ
ఈటికి వస్తే కొద్ది గన్నా చదివెయచ్చలే అని వస్తి
అంతేలే
ఉ
ఉ నేను అట్లనే పోయింటి పిజీకి మళ్ళీ ఎందుకు రావాలనిపిస్తే వచ్చేస్తి ఇంటికి ఇంటికి పోతున్నారా మళ్ళా
ఆ
ఊ
అదే పోవాలి ఇంకా గురువారం అట్లా చూసుకొని పోవల్ల
గురువారమా
ఆ
ఉమ్ మా ఈడ ఇంటి దగ్గర పనులకే సరిపోతది
అవునా
ఉమ్ ఆవులు ఉంటయా
ఉమ్
వాటికి గడ్డి అన్ని చూడు అవేగా పేడెట్టేది
ఉ
మళ్ళీ ఇంట్లో మా అమ్మ పనిపోతుందా ఇంకా నార్మల్గా కాసేపు ఊడ్చేది పాత్రలు కడిగేది
ఉ అవన్నీ ఉంటాయి
ఆ అన్ని ఉంటయి పొద్దున్న సాయంత్రం రెండు
ఆ అయితే
ఇంకా అమ్మ పొద్దున అవును
ఉ
ఇంక పొద్దున ఇన్ని ఆ పనైపోతదా ఇంకా లేట్ అయిపోతే సరిగా తినేసిపోదు అనేసి నేను హెల్ప్ చేస్తా అమ్మ చేస్తున్నప్పుడు అంట ఉ
హ అవును మీరు ఆ పానీపూరి కూడా చేస్త స్తారా
ఆ చేస్తాం పానీపూరి కూడా
నీకు చేయడం వస్తుందా
ఆ వస్తుంది అంటే ఫస్ట్ లో నేనే చేశాను ఒకసారి ఆ మా రిలేటివ్స్ వచ్చినారు అప్పుడు నేను మా పిన్ని ఇద్దరం కలిసి చేసే అప్పుడు అందరం తిన్నామా ఇంకా మా అమ్మా సరేలే ఇది కూడా పెట్టే పెట్టేయొచ్చు లే ఆ అంగట్లో పోతాది అనేసి ఫస్ట్ నేనే చేసింది ఆ పర్లేదు వస్తారు ఇంకప్పటి నుంచి మా అమ్మనే చేసి పెడుతుంది నేర్చుకొనిండే అప్పుడు
నేర్చుకొనిందా నీ దగ్గర నుంచే
హా అంటే నేను మా పిన్ని ఫస్ట్ కలిసి చేసినాము ఫస్ట్ టైం
ఫస్ట్ టైమా ఇంక అప్పుడు టేస్ట్ బాగుంటే ఇంక అట్లే పెట్టేసారా
ఆ బాగుంటే పెట్టేస్తిమి ఇంకా
అవి పూరీలు మీరే తినేస్తారండక్కడ
ఆ అది పూరీలు రెడీమేడ్ తెచ్చుకొని ఆయిల్లో డీ ఫ్రై చేసి ఆ
అవేనా
ఆ అవే
అవి తింటారా మామూలుగా బయటోళ్ళు
కానీ బాగుంటుంది గట్టిగ ఏం లేదు ఇవి నార్మల్గానే ఉన్నయి
నార్మల్ గానే ఉన్నాయా
ఆ
అది ఎంత ప్యాకిట్ పడేది
ఇక మా అంటే మా మండల్లో ట్వంటీ రూపీస్ కి ఒక చిన్న ప్యాకెటు పెట్టింటారు. ట్వంటీ రూపీస్కి ఒక ప్యాకెటు ఆ
ఓ
బాగుంటాయి అవి పూరీలు
ఆ అంటే అంతకట్టిగా ఏమ్ వుండదా
ఆహా అంత గట్టిగేమ్ ఉండదు
ఉ అంటే మామూలు మనం బయట తింటామే అట్లే ఉంటాయా.
ఆ అట్లే ఉంటాయి
ఓ ట్వంటీ రుపిసేనా
ఆహ ఒక ప్యాకెట్ ఉంటుంది దాంట్లో ఎక్కువే వస్తుంది పర్లేదు. అంటే ఆయిల్లో డిఫ్రై చేసాక ఎక్కువైపోతాయి కదా.
ఆ అవునులే ఒకసారి కుదిరితే ఏమన్నా మీరు వెళ్ళినప్పుడు అట్లా తెస్తారా.
ఆహా తేస్తాలే ఆ తేస్తాలే అయితే ఈసారి వచ్చేటప్పుడు తీసుకొస్తాలే. ఉ ఉ
ఇంట్లో ట్రై చెయాలక్క అట్లా ఒక్క సారి
ట్రై చెయండి బాగుంటుంది ఆ మీరు ఎప్ ఎప్పుడన్నా చేసారా ఇంట్లో పూరి పానీపూరీలు ఆ సరే సరే అండి.
ఆ బై